ఇ నాలజ
ఆ
ఆ చెప్పు
రజచ్చ చట్టాల
ఎక్కడికి
చాన
ఎవరు రాలేదు
హ
మేమిద్దరమే వచ్చాం లికి నేను
అయతే
ఆ
ఏం కోరా
అమ్మాయితే కూరల
ఆ
లికుతా ఏమం మంగక్క వాళ్ళ ఇంటి దగ్గర తిడి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నా
అ ఏ పర్సెట్
ఊరికినే ఈయల్న నోములు నోచుకుంటున్నారే తద్దులు తీర్చారు పెళ్ళయింది కదా అనూషది మొన్న
తెలిదులే
మ్మ్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖున అమ్మవారిని తీసుకొస్తారంట
ఈ స్
మ్మ్ అందుకని జేప్పి మొన్నే ఇరవై ఒకటిన ఎప్పుడో వచ్చారంట ఇరవై ఐదున విఘ్నేశ్వరుడు బియ్యం గట్టారు మొన్న పెళ్ళైయింది
ఉ
మ్మ్ ఫిబ్రవరిలోనే వచ్చేసారు అబ్బాయి బానే ఉన్నాడు ఫోటోలో చూసాను నేను
మ్మ్ హు
మ్మ్
ఎవరిచ్చారు
ఊరు అడగలేదు నేను తన జాబ్ అయితే హైదరాబాదే అనుకుంటా
మ్మ్
తను జాబ్ చేసేది హైదరాబాదే అనుకుంటాను ఉషా
మ్మ్ హు
అ
సర్లే అయిత్ మళ్ళీ జేతాన్ ల్లే ఎట్ల అది